హలో ఆ అక్క తిన్నాక తిని ఇప్పుడే స్ప్రైట్ తగిన
ఎక్కడిదీ స్ప్రైట్
తెతది అమ్మ నాన్న తీసుకొచ్చి అది రెండు లీటర్ నర బాటిల్ ఉంటదిగా
ఆ ఆ
అది ఫ్రిడ్జ్ పెట్స్తారు మధ్యాహ్నం మధ్యాహ్నం పూట తాగుతాం అది అదే ఇప్పుడు ఉగాది ఉగాది రోజు తెచ్చిర్రు అది రోజు గీతత రోజు గీతత తాగుతానం నైట్ తాగినక నైట్ కొంచెం ఉంటే తాగిన తిట్టింది ఇక రేపు అయిపోచేయరి ఇంకా ఎన్నిరోజులు తాగుతారు ఇంకా అ
ఆ హా
మా అక్క రెండు బుక్కలు తాగింది మిగిలిందంతా నేను తాగిన
వస్తాందా మళ్ళీ ఆ పొట్టి పిల్ల ఎం అయినా టాపిక్స్ చెప్తే చెప్తాందా వచ్చి
ఏం చెప్తలేదు అయితే ఆ ఆమ్మంటే ఏమంటరు చదువుకో చదువుకో అంటే చదువు లేకపోయే ఏం లేక పాయే మేమన్నాం కదా మ మంచిగా ఈ ఆ కోచింగ్ వద్దు నర్సింగ్ వద్దు ఏది వద్దు డిగ్రీకి డిగ్రీ చేయి గౌట్ కాలేజ్ లో జాయిన్ అయితే నా లెక్కనే మంచిగా ఏయమంట ఇంటర్నల్ అప్పుడు అసైన్మెంట్ బుక్స్ గిట్ల రాసి పోవచ్చు అని అన్నా అని అంటే నేను చదివింది అది కాదు నాది వేరే లెవెల్ అని అన్నది
కాదు వాళ్ళ అమ్మ కూడా ఎందుకు రా ఆలోచించ మరి అయ్యో నా బిడ్డకి పెళ్లి చెయాలి కదా మళ్ళీ ఇక్కడ ఎన్ని రోజులు పని చేసుకుంటుంటది అది ఇది అని
అమంటా ఎవరిని చేసుకోదంట హరి అమ్మాయి అయితే మా వాళ్ళ బావనైతేనే చేసుకుంటది అంట
ఇప్పుడు నాకు తెలిసినోళ్ళు ఒక ఆమెే ఆ స్కూల్ లో చదివేటామా టెన్త్ ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి వీళ్ళ చుట్టాలే అంట
ఆ
అయితే అమ్మాయి వాళ్ళ మామయ్య తర్పొలు అంట
మ్మ్
వాళ్ల బావ తర్పొలు అంట అయితే ఆ పి ఆ అమ్మాయి చెప్తాంది ఏమో అక్క మరి వీళ్ళే వద్ద అనుకున్నారంట కు యి
హ్మ్
వీళ్ళే వద్ద అనుకున్నారంట అయినా మా మావయ్యకి వేరే జు ధనం అది ఇది మా మావయ్య ఆ అని గావని జెస్కోడాట
ఆ అయితే ఆ ఇళ్ళు ఏమన్నటారో తెల్సా ఆ ఆ తెలుసు బాగా అని జెప్పి ఇయ్యిమంటాంది
ఆహ్!
ఆమెకు తెల్సు బాగా ఆ ఎంది వాళ్ళ వాళ్ళకు వీళ్ళకు అంటేనే పడదు అని నామంటాంది అయితే నేనన్నా కదా వాళ్ళ పిన్ని మొన్న వస్తా అన్నది కదా వీళ్ళు పులగమ్ పెట్టుకున్నారు రొయ్య్ వచ్చింది వాల వాళ్ళ మమ్మీ వాళ్ళ చెల్లె ఇద్దరు చెల్లెలు వచ్చిరు అయితే వాళ్ళ రెండో చెల్లి అన్నగొ మా ఇంటికి వచ్చింది అందరు కలిసి మా ఇంటికి వత్తు కూర్చున్నారు కూర్చుంటా కూర్చుంటా అన్నారుగ అన్నారుగ అక్కనడిగితే ఏం చెత్తనావే అంటే ఏం లే క్క హైదరాబాద్ లో జాబ్ జేసినొచ్చినా అని జెప్పి అన్నది అననంటే హర్నిని అన్నది పోలే చదువుకోవె చదువుకోవె అంటే ఇంటు పెళ్లి పెళ్లి అన్నది పెళ్లి చేస్కొని అందరం బాగుపడ్డట్టు య అని జెప్పి అక్ అక్
అయినా అప్పుడు అయ్యగారు ఆమెకు ఈ ఇయర్ లో పెళ్లి అయితది అన్నాడు కదరా
ఇయర్ల పెళ్ళ అయితది అన్నారు ఆ లక్ష్మన్ జూపిత్తే నేను జేసుకోను నాకొద్దు ఎంది నేను మా బావనైతే అయితే జేసుకుంటా అనంటే వాళ్ళ అమ్మ అన్నది గదా సరే నువ్వు మీ బావనే చేసుకుంటా అనుకునే దాని వైయితే పోయి వాళ్ళ ఇంటికాడ టెగ్సిట్ ఇ ఆ ఇంటి ము ముందు కూర్చుంటావ కూర్చో అని జెప్పి వాళ్ళ అమ్మన్నది వాళ్ళు ఆయన ఏమంటడంటే నీ బిడ్డొద్దు అని ఆయన అంటాండు
ఆ
అయితే నేనేం అడుగుతా నేను అడగను ఇగ అని జెప్పి ఈమె అంటాంది
హ్మ్
అయితే హరి ఇమేమంటాంది నువ్వు కాళ్ళ మీద పడు చేసుకోరా ఎందుకు చేసుకోరు ఒకసారి అడగరాదు అననని
ఇప్పుడు ఎంతైనా కావ్య అమ్మాయి వోళ్ళే తగ్గి ఉండాలి
ఆ తగ్గుండాలి అవును మే నేను గూడా అట్లనే అన్న అంటే
మనక్ దెలుత్తది అంటే మనం అర్థం చేస్కోగలుగుతాం అరే అమ్మాయి వోళ్ళు ఇంతగనం దగ్ కేరరా
కానీ ఆయన జేసుకుంటాడన్నంత అయితే నాకు లేదు
అంతేనా
హ్మ్ నాగ అంత నమ్మకం అయితే లేదు ఆయన జేస్కుంటాడని అయిపోయింది త ఒక ఛాన్స్ తోటి కతం వాళ్ళు అనుకున్నోళ్ళు అక్క ఎప్పుడు అనుకోంగనే జేసినా ఇపు రెండేళ్ళు ఆపిరు రెండేంళ్ళు ఆపేసరికి మనస్పర్థాలు వచ్చినాయ్ కతం అయిపోయే హలో హలో హలో హలో
హలో ఆ చెప్పురా చెప్పు విన్ వినిపిస్తుందా రా,
ఆ వినబడతాంది
ఆ
వాళ్ళకు వాళ్ళకి మన స్పర్ధలు వచ్చినాయి ఇప్పుడు ఏమైంది ఈయమ కూడా ఈమే కూడా ఏవన్నది తెల్సా ఈ పొట్టి పిల్ల ఉ ఏమంటే మ్యాచ్ ఎంగేజ్మెంట్ కాడికొచ్చి క్యాన్సిల్ అయినాక రెండు రోజు మూడు రోజులు అయిపోయినాక ఎటు దాట అయిపోయినాక ఇంట్లోకి వచ్చి ఒక అన్ని చేసింది అన్ని తి న్నది అన్న అయిపోయినాక అన్నది అక్క మా అమ్మని అంటా
నిజమే నారా వాళ్ళ ఇంటికి కూడా పోయేదట వాళ్ళ ఇంట్లో కూడా కొన్ని రోజులు ఉందంటగా
అవును చెన్నై వైపు పైదా
అ వి వీళ్ళింటికేనా
ఆ
ఓ చెన్నై చెన్నై అంటే వాళ్ళ నాన్న దగ్గరకి అనుకున్నా నేను
వాళ్ళ నాన్న కూడా వాళ్ళ అ వీళ్ళ అత్తమ్మ కానే ఉంటాడు వీళ్ళ నాన్న వీళ్ళ అత్తామ్మ కానేే ఉంటడు విల్ల పె ఉమ్ వీళ్ళ పెద్దనాన్న వీళ్ళ అక్క వీళ్ళ ఇప్పుడు వాళ్ళు లా మేనత్త వాళ్ళు మో హైదరాబాద్ పోయిరు
ఊ మ్
వాళ్ళ డాడీ అక్కడనే చెన్నైలో ఉంటాడు
నాతోటి కూడా అన్నది ఇల్లు మంచి కట్టుకున్నారు అక్క అంత మంచిగా ఉంది నేను వాళ్ళ కాడుంటే నాకు ఏది లోటుండదు మా వాళ్ళ చిట్టి ఆట ఎవరో పెద్దక్క
ఆ వళ ఆడబిడ్డ అయితే మ అ అయితా అంత అయిపోయినా అన్నగా అక్క అక్క మా అమ్మనంట కట్టుబట్టల తోటి ఇల్ల కొట్టి ర క వాళ్ళని ఎట్లా చేసుకుొని చెప్పక్క నేను నన్ను కూడా రేపు అట్లనే చెత్తారేమో మా అమ్మ భయపడుత తాంది అక్క నాక్ మొదటి నుంచి ఈయన్ని తెలివదక్క
మరి అయన్ని అయీ ఫస్ట్ ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం మాకు అబ్బాయి నచ్ చిన్ను అది ఇది అన్నప్పుడు లేదా మరి వీళ్ళమ్మ మాత్రం ఊ కి ఎందుకు పంపించాలి మరే చెన్నైకిి అంత కట్టు బట్టలతోటి పంపించినప్పుడు అంత భయం ఉన్నప్పుడు మరి ఉత్తప్పుడు చెన్నై పంప న నా అడవన జతారు మమ్మీ నేన్ బోను అని అమ్మయ అని అనొద్ద
ఆ ఇవనాంతా అయితే అంటాండి అక్క ఇట్లా చేసిర అంట అక్క మా అమ్మని ఆ ఆ ఇం ఇప్పుడు నన్ను కూడా అట్లనే చేస్త ఎట్ల అక్క అందుకోసం వద్దు అనుకున్నాం అక్క అన్నది అన్ని రోజులు అయిపోయినాక నెల రెండు నెలలు మూడు నెలు ఆ ఐద ఆరేళ్లు ఐదు ఆరు నెలల దాకా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మూడు నాలుగు నెలల కాంచి మళ్ళ ఎం అంటది నేను మా బావనే చేసుకు నేను మా బావనే చేసుకు ఎటు తిరుగుతాటే
ఎవరు
ఆ పొట్టి పిల్ల ఇటు తిరు అడే మాట్లాడతాంది ఆ మా సిన మామ్మ అన్నది కదా ఇయన్నోద్దే సప్పుడు చేయక సదువుకో చదువుకున్నాంక వాళ్లే వచ్చినప్పుడు సరే నువ్ మంచిగా ఉంటా అంటే నువ్వు మీ అమ్మ మాట ఇంటాంటే మంచి మంచింగా ఉంటా అంటే మీ అమ్మ కూడా మంచిగుండి ఏ నా బిడ్డ చదువుతాంది సరే ఎవరో ఒకరు నా మా ఒళ్లే కదా అప్పుడు అంటే ఏదో చిన్న చిన్న ల్లులలా నేను వేరైనా అని చెప్పి ఇస్తది మంచి చే ఉండే అని అంటే అలా జాయిన్ అయిన వరకి అలా బుక్లు ఏమంటారు జాయిన్ అయ వచ్చినంత వరకేనా ఇక ఓ రెండు రోజులు పోయిందిహే అందరు ఫోన్లు పట్టుకోనే ఉంటారక్క నాకు ఫోన్ లేదు ఏం లేదు
అర ఫోన్ ఉంటేనే ఫోన్ ఉంటే కాలేజ్ పోతారా ఇదేమ ఎల్ ఎ
ఆ ఫోన్ంటే కాలే ఫోన్ ఉంటే కాలేజీ పోద్దంట
అసలు వాళ్ళలుగునియ రా
హా ఆహ్ వాన నార పంపుతా అన్నప్పుడే నాకు ఒకళ వాళ్ళ నార పంపినా వాళ్ళ అమ్మ ఫోన్ ఖరాబ్ అయ్యడి
ఓ అసలు ఇది ఎల్సా రనికు ఒక్క్కసారాట వాళ్ళ పెద్ద మామయ్య వాళ్ళ పెద్ద మామయ్య పాత ఫోను బాగు చేపి వచ్చి ఇచ్చిందట ఇత్తే ఏమైంది వాళ్ళ వాళ్ళ అమ్మమ్మ వద్దంట వద్దన్నదట దానికి ఫోను
అవును వద్దని రెండు రెండు నెలలు బీరువా ఉంటది బీరువాలు ఆకర్లు వేసి ఉంచి రు ఉుంచినంకా తాత జూడు ఉపేంద తాత ఉపె ఎందర్ తాత ఫోను బండి దోలుతా అంటే ఆ ఎత్తేసో ఈ పా్యాంట్ జోబులో పెట్టుకుంటే కింద పడి పగిలిపోయింది అసలే బయ ఫోన్ నుంచి బండి టైర్ ను ఎకొతే ఆ ఫోన్ తీసుకో వేనా ఫోను ఆ మమ్మ ఏం చేసారు అశోభక్క గిట్లా ఆ ఫోను ఆ తాతకి ఇచ్చసారు
ఆ
అట్లా ఇయ్యలే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ మావయ్య వాళ్ళ నాన్న మూడు వేలు కొట్టి కొ బాగా చేేయిచ్చారు బాజేపిస్తే ఇయలే మూడు నెలలో రెండు నెలలో బీరువాలో పెట్టి దా శర్ధాని
దాషి ఇప్పుడు ఆయనకి ఇచ్చరా వాళ్ళ తాతకు
ఆహా వాళ్ళ తాతకి ఇచ్చారు వాళ్ళ తాతది కూడా కరాబ్ అయినట్టుంది మళ్ళీ వాళ్ళ తాత ఏం చేసిండడి దాన్ని బాగా చెపిస్తే అమ్మమ్మ వాడుతంది కనుక్తారు మమ్మ వాడేది అదే అట్టుంది
గాయన్ని ఎందుకు చెప్పుారు ఇప్పుడు అయిపోయింది ఏదో అయిపోయింది లేదు నాకు అయనే కావాలని అంటే మంచిగా ఒప్పించో మర ఏదో ఒకటి చేసో ఒప్పుకోవాల్సిందే
ఒసారి కావాలన్నాం అ ఇ ఒకసారి వద్దంట అంటే వాళ్ళకిే నీకనే క్లారిటీ లేద ఉ వాళ్ళు ఏం చెప్తారు
హ ఏటు తిరుగుతేా ఆటు ఉండద్్ ఒక మాట మీద ఉంటే వాళ్ళు కూడా ఇది ఒకే మాట మీద ఉంటుంది దీన్ని మనం అర్థం చేసుకోలే ఏదో ఒకటి చేద్దాం అన్నట్టు ఉంటది వాళ్ళు మాట్లాడితే వాళ్ళకి సై ంట వీళ్ళ పేరెంట్స్ మాట్లాడితే వీళ్ళలకు ఓకే అంట అంది
ఆ మళ్ళ ఆ స నువ్వే జప్పక్క ఎంత కన్నతండ్ర అయినా ఎంత ఏదైనా సరే వీలీజ్ది ఓకే అనుకుందాం కాళ్ళుగా అడిగే వారికే వాళ్ళ నానంటాను మిగతా టైంల మొత్తం వేననే వేనన్ననే చూసుకోమని అందరు అన్నారు అ అందరు ఇప్పుడు కాళ్ళు క అడుగుతారు చూసినవా
ఆా
అయితే వా కాళ్ళు గడగడానికి వాళ్ళ నాన్న వస్తానని అన్నాడు ఆయన ఏమంటాండు మామేన మామ వచ్చి కాలు అడుగుతనే నేను పెళ్ళి చేసుకుంటా అనే సరికి ఆ అన్నలో వచ్చింది
ఇంకొకటి తెల్సా వల్ అమ్మ అర్థం కావట్లేదు కాని వాళ్ళ నానొచ్చి కాళ్ళు కడిగితే ఆమెకు ఎంత ప్రెస్టేజ్ ఉంటది తెలుసు నార ఆమెను ఎంత మంచిగ చుత్తరు తెలుస వామ్మో ఇన్ని రోజులు దూరం పెట్టిన బిడ్డ పెళ్లి కోసం ఆయనను పిలిచింది బిడ్డ పెళ్లి కోసం ఆయన కాళ్ళు కడిగిండు ఇంకేంది తల్లిదండ్రులు గడిగినట్టుంటది ఆ అమ్మాయికి కూడా మంచి ఉంటది ఫ్య చర్ ఎవరు ఎందుకు గడగలరా సరే లేడు అంటే ఏమో ఆయనేమీ ఉండు కదా బతికే ఉండు కదా
మళ్ళీ ఇంకొట్టిందంటే పాపం ఆయన బిడ్డ ఆయన ఇచ్చిన పైసలన్నీ తీసుకుంటనే ఉంటది ఆయన ఫోన్ పే చెత్తాడు బట్టలకి బుక్ లకి
వాళ్ళ అమ్మ కూడా
అవును అదెందో ఆ వాళ్ల ఆమ్ మనదు ఇటు పుట్టి పల్ల అనదు మ నాన్నతోటి గుట్టించుకుంటా అని అంటది మళ్ళా వాళ్ళ వాళ్ళ నాన్నని తిట్టెంత సేపు తిడతది
ఓ ఒకసారి అయితే ఎగ్జామ్ రాసి వచ్చింది టెన్త్ ఎగ్జామ్స్రా రాసోత్తే ఎన్ని చాక్లెట్లో ఎన్ని బిస్కెట్లో మొత్తం వాళ్ళ నాన్న ఫోన్ పే చెత్తే అన్ని కొనుక్కొని వచ్చి చూపించిపోయింది మాకు మా నాన్న కొనిచ్చు
హుం అ మరి కొంచెం ఫోన్ పే చెపిత్తరు అట్లనే చెత్తరు వాళ్ళ నాన్న అయ్యప్పమాల వేసుకుంటే ఆడ్నుంచి చీర స్వటరు మొన్న ఈమెకు హరిని కి చీర తెచ్చిండు స్వెటరు స్వటర్ అయితే స్వ టర్ పట్టక పోతే అలా అమ్మ కొన్ని రోజులు వేసుకుంది
మామ్
ఇంగ ఎవరేం చెత్తారు ఆయన నా ఆయన అన్నీ అన్ని అన్ని సార్లు పైసలు కొడతానే ఉండే మంచిగనే ఉండే ఇప్పుడు మ్యారేజ్ అయినాక